హలో
హలో
హలో
హలో
హలొ అండి, విన్ వినిపిస్తుంద అండి.
ఆ ఇనిపిస్తుందండి
ఏం చేస్తున్నారు అండి ఎలా ఉన్నారు ఆ బాగున్నాం మండి మీర్ బాగున్నార ఏం చేస్తున్నారు. తిన్నార?
ఆ తిన్నమండి. మీర్ తిన్నార?
తిన్నమండి. ఏం తిన్నారండి?
అన్నం సాంబారొ తిన్నామండి
ఊ హు ఇంక అండి ఏం చేస్తున్నారు? నేను గూడ అన్నం సాంబార్ తిన్- అన్నం సాంబార్ తిన్నాం మండి. కాదండి ఫెస్టివల్ వస్తుంది గద? వెళ్ళట్లేద మీ ఊరికి- ఓకే
వెళ్తా, ఉన్నామండి.
ఊమ్ మీకు ఇష్టమా అండి, మంచిగ ఫెస్టివల్స్ అంటె,, ఔనండి బావుంటందండి పల్లెటూర్ లో
పల్లెటూర్కు వెళ్ళాలి కద అండి. సిటి నుంచి
ఆ- నాకూ. మా ఊర్లో బాగ్ ఇష్టమైన ఫెస్టివల్ అంటే వినాయక చవితి ఉగాది. ఉగాది ఇంక దసర అండి. ఎందుకంటె, వినాయక్ చవితి అప్ - ఇప్పుడు ఊర్లో యూత్ ఉంటార్ కదండి, ఆ ఒక ఇరవై ఏళ్ళ తర్వాత్? అత్తవాల్లక్ అందరూ మంచిగ, చందాల్ యేసు కొని వినాయక కొన్ని తీసుకొచ్చి పెడతారు. తర్వాత దాన్ని మూడ్ రోజులుపెడతరండి. మ ఊర్లో మూడ్ రోజుల్ పెడితె తే- ఆ మూడ్ రోజులు గూడ, అన్నదానం చేస్ టరు హ హ్ మంచిగ లాస్ట్ చేసి డీజే ఉంటుందనమాట డిజె తెప్పిస్ స్తారు మంచిగ ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి కి గేమ్స్ పెట్టేసి మంచిగ బాగుంటుందండి మా ఊర్లొ అప్పుడైతే
బాగుందండి
ఆ ఇంక అయితే ఎలాగంటే ఆ దసరా వచ్చినప్పుడయితే మా ఊర్లో ఆ జాతర ఉంటుందనమాట ఒకటి జీర్గాళమ్మ అని అక్కడ ఏమంటే అది కొండ కొండలో ఉంటుంది దేవుడు అక్కడికెళ్ళేసి మంచిగ పూజలు చేసుకొని జా అంతా చూసుకొని వస్తాము ఇంకా ఉగాది ఎందుకు ఇష్టం అంటే మనకు తెలుగు సంవత్సరం కదండి అది కొత్త సంవత్సరం అంటారు దాన్ని మనకు జనవరి ఫస్ట్ ఎలా చేసు కుంటామో దాని ఇలాగా మనకు తెలుగోళ్ళకి ఇది ఉగాది అనేది కొ త్త పండగ
అవునండి
ఇంకా మా ఊర్లో అయితే ఇప్పుడు మేము బెంగళూరు లో ఉంటాం కదండి. మా ఊర్లో మ్ అంటే పండక్ కి ఎలాగంటే దేవు దేవుళని రా అది ఒకటి ఉంటుందండి బ్లాక్ కలర్ ది బెడ్షీట్ లాగా దాని మీద పూజ చేస్తారనమాట పూజ చేసేసి ఇంకా ప్రసాదంలాగా వచ్చేసి బొరుగులు అన్ని ఫ్రూట్స్ వేసేసి బాగా కలబెట్టేసి దాన్ని అందరికి పంచి వెడ తానండి చాలా బాగుంటుందండి ఊ ర్లో ఎక్కల్లేని జనాలు అం అందరు వచ్చింటారండి అప్పుడు ఆ ఉగాది పండక్ అయితే మాఊర్ లో
అలాగా అండి మా ఊళ్ళో ఏ మీ లేదండి అలాగ
అయ్యో అదే మీ ఊర్లో ఊరికనే అది మనం చేసుకుంటార అండి బేవు బెల్ల అం టరు కదండి దాన్ని ఇచ్చేసి అయిపోతుంది కదండి.
ఆ అంతే అండి చేసేది
మా ఊర్లో అ అట్లా ఉండదండి ఇట్లా ఫెస్టివల్ ఉంటుంది. తర్వాత దాన్ని కూడా ఇస్తారు ఇంకా దస్ సరాలో కూడా అంతే అండి ఆ ఎల్ళ్ళు బెల్లా అని ఉం టుంది అన్నమాట ఆ దాన్ని ఇస్తారన్నమాట ఇంటింటికి వెళ్ళేసి అవి కొంచెం సరు బాంటుందండి మా ఊర్లో అంత. తమ్ ఆ అంటే ఇప్పుడు నేను పె పుట్టి పెరిగిందంతా ఊర్లోనే.
పల్లెటూర్లో.
ఔనండి చూస్తూ పెరిగినాన్ కదండి. చిన్న ఫెస్టివలైనా గాని మొ తామందరొస్తరండి అప్పుడు.
అలాగ అండి.
ఔనండి ఇంక మీకు ఎలాంటి ఫెస్టివలంటె ఇష్టమండి.
మాకు ఉగాదీ.
ఉమ్ మీ సైడు ఎల చేస్కుంటరండి.
మామూల్గ సింపుల్గ చేస్కుంటారండి ఇంకేం చేస్తరండి వెళ్తరు దేవస్థాన్కి వెళ్తరు. ఆడ కుచ్చోపెట్టి కొంత్సేపు చేస్కుం తరు. అంతేనండీ మీ ఊళ్ళోగ ఇట్లాగా చేస్కోరండి మా ఊళ్ళో.
అయ్యొ.
మ్ అండి.
ఇంక అండి ఇంక అంటె మీరు టెంపుల్స్కి మంచిగ వెళ్తారాండి.
ఆ వెల్తమండి.
ఉమ్.
టెంపల్స్కు వెళ్ తము ఆడంతా కుస్లోన్ మాట్ ట్లాడ్తము తేమ్ భోజనం తీస్ కపొతం కద అనందర్ కుప్పే పంచి పెడ్తాము పంచి పెట్ టేసి తినేసి వచ్చేస్తామంతేండి. పండుగ
బాంటుందండి అసలు.
ఔండి.
ఉమ్ మదేండి మా ఊర్లో గుడా ఇలాగే అండి మొత్తము ప్పుడు ఒక టెంపుల్ గడ్తున్నారు అమ్ బస్. తవన్న గుడి అని నందీ నందిది నందీశ్వరుడ్ది అక్కడేమంటె ఇప్పుడు టెంపులు. టుంద్ గదండి.
అండి.
చేస సి ఆ ఐదది జాతరలా చేస్తారండి
అలాగా అండి
అవునండి మీరూ చూడలేదండి ఎప్పుడు ఇలాగ
చూసిం లేదండి మేం సిటీలో ఉన్నాం కదా పల్లెటూరులో ఇలాగ ఉండాల తెలీదండి మాకి
ఆహ
హ అండి
ఇంకా అండి
సిటీలొ పండగా పల్లెటూర్లో ఉండేది మంచి ఎంత బాగుంటుందో పండుగ అంత బాగ చేసుకుంటారు కదా అండి
ఉమ్ అవునండి
ఆ
ఇంక మనకు ఎలాగంటే ఇప్పుడు నార్మల్ గా మీరయితే బయట కొనుక్కోవాల్సి ఉంటుందండి అన్నీ అం ఇప్పుడు అవును ఇప్పుడు పండక్కి మొత్తం అన్ని బయట కొనుక్కోవాల్ కదా మీరు మాకట్ అట్లంతా ఏముండదండి
ఆ చెప్పండి
మాకట్ల అంతా ఏమి ఉండదండి ఇప్పుడు ఇల అన్నిీ ఇంటి చుట్ చుట్టుపక్కల మాకు ఫ్రీగానే వచ్చేస్తా తండి బావుంటుందండి అవునండి చాల బాగుం ంటుందండి ఊర్ ఊర్ ఊర్లో ఎలాగంటే ఇప్పుడూ అందరు కలిసి మెలిసిగ ఉం ఉంటం కదండి
అవునండి ఎంత బాగున్ టుందండి
అవునండి పండగలు కూడ అలాగే చేసుకుంటామ అండి మేము ఇప్పుడు మా చిన్నా అన్నోళ్ళు పెద్ద నాన్న వాళ్ళు అందరు ఉంటారు కదండి ఇప్పుడు మేము వెళ్ళినాం అనుకోండి వెళ్ళినప్పుడు వాళ్ వాళ్ళు వస్తరు మన ఇంటి దగ్గరికి వచ్చిన ఇప్పుడు వచ్చినప్పుడు మేమేమ్ చేస్తామంటే వాళ్ళింటి దగ్గరికి వెళ్ళడం ఇంక అక్కడ కూడ తినేసి రావడం వాళ్ళ తో కూడా కర్చొని మాట్లాడడం మా ఊర్లో ఇంకోటి ఏమంటే ఉగాదీకి ఉయ్యల్లెసుకుంటామండి
అలాగా అండి బా బాగుంటుందండి అట్లైతే పల్లెటూర్లో ఈ సిటీ దాంట్లో అ చెప్పండి
ఇప్పుడూ నార్మల్గా, ఉగాదీ కొచ్చేసి ఉగాది పచ్చడనేదే కదండి ఫేమస్ ఎక్కువ
అవునండి
ఇప్పుడిక్కడ సిటీ లో కొనుక్కోవాలంటే డబ్బులు పెట్టాల్దానికి
అవునవునండి
కానీ మన విలేజ్ మా ఊర్లో అయి తే ఏం ఉండదండి అసలు
అవునండి
వేపాకు వేప పూలన్నీ దొరుకు
వేపాకు కూడ కొనుక్కొలండి ఈడ అంత కొనుక్కొనే తినాలండి ఈడ
అవునండి అసలు బావుంటదండి ఇక్కడ ఇంకోటెమన్ టే మనఫ్ ఫ్యామిలీ గ్గర ఎంజాయ్ చేయలేమండి సిటీ లో
అవునండి మేము కూడా పల్లెటూరుకు రావాలని ఉందండి
ఏంటండి
మేమ్ కూడా పల్లటఊర్ రావాలనిపిస్తనండి
అవునా ఇప్పుడు ఊర్లో అనుకోండి ఆ అవునవునట స్తుందండి ఎట్లంటే ఊళ్ళో అనుకోండి ఆ పండగొచ్చిందనుకోండి పండగ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఆ పండుగ అంతా అయిపోయిన నాకబ్బ అంటే మంచిగ కూర్చోని మంచిగ అందరు కూర్చొని మాట్లాడమన్మాట
ఈ ముచ్చట్లు ఎంత బాగ చెప్పుకోవచ్చు అంటే అంటి
అవునండి ఇంక సిటీలో అనుకోండి అట్ల